అంటే ఏం చేస్తున్నారు ఏ లేదండి ఇప్పుడే అన్నం తినేసినం అవునా అవును నేను తిన్నానండి ఫిష్ అండి మీ ఇంట్లో
వావ్ ఎట్లా చేస్తారు ఫిష్ మరి
అట్లే చేస్తది అంటే పెద్దగా నాకు చికెన్ కొడుగుళ్లు అంటే తెలుసు అంటే ఫిష్ అంటే కొ తెలియదు అంటే నాకు తెలిసినంతవరకు అయితే చెప్తాం మరి
చెప్పండి మాకు ఇంట్లో అలాంటివి ఏమి వండుకోరనమాట మాంస రాలు
ఆ చిక చేపలు ఏముంది తెచ్చేస్తాం
ఎక్కడి నుంచి తెస్తాండి ఎక్కడి నుంచి తెస్తారు అవునా అవునా
ఉ అంటే మీకు దగ్గర పట్ల ఏమి లేదా మీ విలేజ్
ఉ మాకసలు చెరు గవన్ని లేవు
మీ వాయిస్ బ్రేక్ అయితుంది హలో
హలో
మీ వాయిస్ బ్రేక్ అయితుంది ఓకే
ఉ చెప్పండి
అ ఉండేసి క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి
ఉ
మొక్కలు చేసుకుొని కొంచెం దాన్ని ఫస్టే కలిపేయాలి మన ఉప్పు, కారం మసాలా దాన్ని సంథింగ్ సంథింగ్ కలిపేసుకుంటే రెడీగా ఒక ఫైవ్ మినిట్స్ పక్కగా పెట్టుకోవాలి చేపల్ని ఉమ్ అంటే మ చికెన్ గాని ఇట్లా అన్ని కలిపికుని అంటే క్లీన్ చేసినా చేపల మీద అన్ని అంటే ఇక దానికి సంబంధించిన మసాలన్నీ ప పోయ్యాలి వాళకి పూసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కకి పెట్ టి ఆ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టాలి పెట్టి నూనె పోసి వేడయినాక ఆ అవి మనం ఇంతే ఇక చేపలు హలో చాపలనే ఆ నూనెల ఆ నూనెలో వేస్తే కొంచేపు ఒక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతికి నానబెట్టిన చింతపండు పులుసు ఉంటది కదా
ఆ అవునండి చింతపండు పులుసు మనం ఎప్పుడు నాన పెట్టుకోవాలి నిన్ననే మొన్నన నాన పెట్టుకోవాలా ఒక రోజు ము అ
లేదు ఒక ఫైవ్ మినిట్స్ ముందు మనం చేపలు నాకు తెలిసిందే కొంచెం అ నీ ఎప్పుడు ఇంకా కొంచమ
సరే సార్ చెప్పండి చెప్పండి మీది
అది మనకు ఒక ఫైవ్ మినిట్స్ కా కానీ కొంచెం ముక్కల అన్నీ కొంచెం హీట్ అవుతాయి ఆ ముక్కలు ఓహో ఆ ఉడికి కొంచెం ఉడికినాక చింతపడు పులుసు పోసి ఆ లైట్గా మళ్ళ ఏమన్నా ఉప్పు, కారం వేసి స్టవ్ మీద పెట్టుకు అంటే స్టవ్ ఫుల్ గా పెట్టుకుంటే ఒక టెన్ మినిట్స్ సరికి ఉడుకుతది ఉడికినాక దాని చాపల మా మసాలా పోడి కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది దింపేసుకోవచ్చ ఇగా
అవునా ఇంత ఈజీగా ఉంది కదా మరి
ఆహా ఈజీగానే ఉంటది చేసేటప్పుడు దమ్ము అయి
ఎందుకండి
అట్లనే అనిపిస్తుంది దాని కడిగాలి క్లీన్ చేయాలంటే మాక్సిమం వన్ అవర్ లేకపోతే ఫార్టీ ఫైవ్ మినిట్స్
మీరే మీరు చెప్పడం ఒక్క నిమిషల్లో చెప్పిరు కదా చేయడమే
ఆ ఇదంటే ఒక ఇల్లు కడట్టాలంటెన కొన్ని రోజులు పడుతుంది కూల కొట్టాలంటన్నా ఐదు నిమిషాలు పడుతంది అంటడి చూసినవా
ఉ అవునండి మేము ఒక బిల్డింగ్ కడదాం అనుకుంటున్నాం అట్లా కట్టలో మరి మాకు తెలియదు అంటే దానికి సంబంధించిన వాళ్ళెవరో తెలియదు అన్నమాట
ఈ అంటే ట్టు పోర్షన్ టైప్ కట్టుకుంట అనుకుంటున్నారా డబ్బా అవునా నాకు తెలిసిన ఇంజనీరింగ్ ఒక ఆయన ఉన్నాడు
ఆ సివిల్ ఇంజనీర్ కావాలండి దానికి
సివిల్ ఇంజనీరింగ్నే ఉన్నాడు ప్లాన్ చేసియమంటే చేసిస్తాడు దాని సెంట్ అంతే ఎంత ఉండది అంటే ఒక ఒక గుంట రెండు గుంటల ల్యాండు
ఎన్ని గుంటలు మాకు గుడా తెలియదండి నాకు మా నాన్న తెలుసు మా అమ్మకు తెలుసు చెప్తలే ఈవెనింగ్ కనుకోని
అంటే ఇప్పుడు అంటే డబుల్ బేట్ రూమ్ కావలన లేకపోతే సింగిల్ బెడ్ రూమ్ అంటే ఎంతనో మా అక్కయ వల్ల ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరి ఫ్యామిలీ ఉండేటట్లు అంట్ల ఉండాలంటె మాక్సిమం ఒక రెండు మూడు గుంటలు ఉంటేనే సెట్ అయితది
మా ఇంట్లో అంత ఉందో లేదో తెలవదు మాకు
అ
నేను కనుక్కుంటాలేండి మా ఇంట్లో భక్ష్యాలు చేస్తారు ఇంకా ఉగాది పచ్చ చడీ చేస్తారు
హూ
ఇంకా తోరాన కడు తరు ముగ్గులు వేస్తారు కలర్లు హు
కంకణాలు కట్టుకోర ఏమి చేతి మామిడకులు పూజ నక్కవి ఇవి అన్నీ ఉంటాయి కదా
ఆ గుడికి వెళ్తాము పంచాంగం చెప్తారు
పంచాంగ అవును మన తెలుగు వాల్ల నూతన సంవ
మాకైతే ఈ సంవత్సరం ఏం బాగాలేదంట అండి ముందే చెప్తారు యూట్యూబ్లలో
మీదన్న అట్లున్నా నా పరిస్థితి ఏంద అనుకుంటున్నా చెప్పు
హ్ము
ఏదో ఉంటది అవమానాలు అదే ఏం అంటారు ఎ అవమానాలు ఎనిమీది ఆదాయం ఆహా మెచ్చుకునే తోళ్ళు ఐదుగురు తిట్టే టోల్లు పది మంది రెండు రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు ఖర్చు పెడతా
నా చెప్పనా అండి మీకు ఆదాయం పదకొండట ఖర్చు రెండంట తిట్లేమో తక్కువ అంట మెచ్చుకునే వాళ్ళు ఎక్కువ అంట
బాగానే ఉంది ఇంకా నాకన్నా బెటర్ కదా
కానీ ఎళనాటి శనుందంటా అండి
శనా శనే ఏమి ఉందండి దేవుని కాడా పోతే శనీ అదే పోతుంది
మాకు అవన్నీ ఏం లేవండి మేము నమ్మము కానీ ఏదో యూట్యూబ్ లో చూసినా అనమాట
కొన్ని నమ్మాలి కదా సైంటిఫికా ఆ అవునవును ఆ మరి నమ్మకపోతే ప్రభువు బిడ్డలు అనుకుంటారు కదా సొసైటీలో
మాగ్ దెలవదండి ప్రభూ బిడ్డలు
బస్ ఎట్ల లెక్క అంటె చెప్ అవి గాదు మ ఆ అన్ మీరు చెప్పారు గదా మాంసం గిట్లేమ్ ముట్టుకోరని
ఉమ్ మేముట్టుకోం, పప్పు భోజనం మాది పప్పు, నెయ్యి, కూరా చ్ చారు, పెరుగు అన్నుంటయి మా ఇంట్ల నెయ్యితో సహా.
తిన్నామండి
మీ అసలు మా మా ఇండ్లల్ల మా ఇండ్లల్ల పెళ్ళయితే యాభై రకాల స్వీట్లే ఉంటయ్ టయండి మినిమమ్
ఉమ్ ఆ వాసనకె సచ్ న్ను పెళ్లికి పిలుస్తలేండి మీకూ, నా పెళ్ళయినా మాఅక్కయ పెళ్లయినప్పుడు పిలుస్త మిమ్మల్ని రండి. ఎందుకు ఆ సీట్లతోనే ఆ వాసనకే సావమంటవ ఏంది?
ఏ లేదండి పప్పు భోజనం ఉంటది, బిర్యానుంటది, పన్నీర్ కుర్మ చేస్తరు, కాజు పన్నీర్ గావ్
టె వాటికొచ్చే సుగంధాళ స్మెల్ ఉంటద్ జూస్నవా? ఆటితోనే కడుపునిండుతది తెల్సా
మ్మో అవునండి అసలు ఫంక్షన్ కి పోతామంటే గివ్వే స్మెల్లు తోటి చంపేస్ తరు అల్ల గప్ చుప్లు గూడ బెడతరు మా ఫంక్షన్లలా.
అలాంటప్పుడు పోవడం కన్నా, బిర్యాన్ దిని
అవునా అండి మా ఇంట్ల బిర్యానీ బెడతరు కాజు పన్నీర్ కుర్మా గివన్నీ పెడతరన్నమాట చపాతీలు, పరోటాలు గవ్వి ఇవ్వి బెడతరు. ఇంక టిఫిన్లు గూడ బెడతరండి ఒక సెక్షన్ ల టిఫిన్స్ దోశ, ఇడ్ల్ ప్మా అన్ని బెడతరు పెళ్లంటే పె పెళ్లంటే వంద రకాలు ఉంటయి నేనింక సదువుకోవాలండి జాబ్ జేయాలండి
అంటే మీకొచ్చే పర్సన్ట్ జాబ్ జేయడా ఏంది
ఉమ్ ఆయన జేసిన నేను గూడ చేయాలి కదండి, మా ఇంట్ల వాళ్ళకి మేమియ్యాలి గదా సంపాదన
సంపాదనివ్వాలి క అది గూడ కరెక్టే, కాక్పోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హస్బెండ్ని గొనుక్కోవాలి గదా నువ్వు కొన్ని లక్షల
మా మా మా హస్బెండ్ ని మాకైనా ఇప్పుడు ఎదురు కట్నమే ఇస్తరులేండి, మాకట్ల నష్టం ఏం లేదిప్పుడు. ముప్పై నలభై లక్షలు ఎదురు ఇస్
సిచ్యువేషన్ అట్లున్నది ప్రజెంట్, లేపోత్ తె డ్రమ్ అంటరు, రైస్ కుక్కర్ అంటరు. చూస్తనే బయమైతాంది పెళ్లి జేస్కోవాలంటనే పస్టు చుచ్చు పడ్తుంది మాకు అయి జూస్
దానికి అవునండి
ఎందుకు మరి అలాంటప్పుడూ మా అంటే ఇప్పుడు ఇ ఇరవై నాలుగు సంవత్సరాలు బతికినము, మాకింక ఇరవై నాలుగు సంవత్సరాలూ త్తె గూడ సింగిల్గ బత్తే ఏమన్నయితాందా? ఆ కుక్క ఎందుకు ఆ నరకమైన సావు మాకెందుకు జెప్పు?
అవునవునండి అసలు ఈ కాలంల బతకాల భయమయితాంది పెళ్ళంటే
అమ్మాయిలని నమ్మేటట్లేదు ఏ నైటో చూసీ య పడుకున్నప్పుడు రోక్బండ ఎత్తెత్తే ఖతామే ఇగ పానం కిస్కుమంటదిగ.
అవునండబ్బాయిలకు నమ్మేటట్టు లేమండమ్మాయిల నమ్మేస్తున్నరంట వేరే దేశాలకి
అంటె రివెంజా? ఆ ఎట్ల మీ మ మ్మీ గల్లి పిలగాళ్లది టెన్త్ ఉంటరు గదా ఎగ్జామ్స్ ఎట్ల నడుస్తున్నయ్ బోర్డ్ ఎగ్జామ్స్?
బోర్డ్ ఎగ్జామ్స్ ఆ ఇంటర్ పరీక్షలయిపోయినయి, ఇంగ టెన్త్ పరీక్షలు సెంటర్ కు పోయి రాసోస్ సున్నా ఆర అన్ మాట
ఎట్లు ఉండదంట్ పప్ ముగ్గురే కద్ లే అది ఫస్ట్ మెట్టు కదా వాళ్ళది హవ్ పెలేనా డైరెక్ట్
ఏమో మరి అట్లా అంటు ఉన్నారు పాసో ఫెయిలో
అమ్మా నాకు పడ్డట్టు వాళ్ళకి మెడల్ పడితే మంచిగా నాకైతే చెప్పుడే చెప్పుడు
అవునా మీరు ట్యూషన్ కు పోయిరా ఎప్పుడ అయినా
టూషన్న జన్మలో పోలే
మేము చిన్నప్పుడు పోయేది రెండి ట్యూషన్లకి మా మైండ్
ఆ అ మీర్ అ మీలాంటి రిచకీల్స్ పోతురే మాలా అంటి వాల్ పుడ్ కిచ్చుకునే మో అండి మాకు అలవాట్లే దు ఎందుకఅంటే మాకు తినడం తాగడం తప్ప ఏం జరగదు అది
అవునా
మ్ మాకు అలవాట్ లేదు ఆ చదురాని సా ఇక్కడ మొత్తం ఏమో
ఊ
అట్లు ఉంటామ్ మేము ఇంకే ఎంటి ఆ తిన్నామ్ అండి ఎప్పుడే ఇప్పుడే చాపల లేన్ చేప్పి అటనే కదా ఎట్లా మీ లైఫ్ ఏంది మీ ఓ సేంది మీ గోల్స్ ఎంటి
మా గోళ్ ఏంట అంటే పెళ్లి చేసుకోవడంమ్ జాబ్ తెచ్చుకోవడం సంపాదించడంమ్ మా అమ్మ నాన్నల్ నీ మా అమ్మ నాన్నని మంచిగా చూసుకోవడం మ్
పెళ్ళి నువు వద్ద అన్న కుడ వా అదే జరిగే జరుగుత ఉంట అది కానీ
అ
ఒక నా నాన్ నుంచి ఒక సజీషన్ అండి
చెప్ప అండి
బాగా కుళ్ళుపోయినా అబ్బాయిని చేసుకో అంటే అన్నింట్ల అల్లా ఫెయిల్ అయిన వాన్ని చేసుకో న్ రి అమ్మా అయ్యా అమ్మాయినా అబ్బాయి అయినా ఎందుకంటే ఫిజ్ స్ట్ర స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేయగలుగుతాడ అన్నట్టు ఎందుకంటే అన్ని అనుభవించి నోడు కాబట్టి ఎవర్ అయినా అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా
అవునా సరే అండి మీరు చెప్పిరు కదా ధన్యవాదాల అండి
ధన్యవాదములు అవునా అండి పరీక్షలు రావు మీకు ఆ ఓకే